హలో
హలో
హలో వినిపిస్తుందా అండి బాగున్నారా బాగున్నారా అండి ఆ వినిపిస్తుందండి బాగున్నారా
మీరు
హ్మ్ అవును అండి ఏం చేస్తున్నారు తిన్నారా
లేదండి ఇంకా తినాలి మీరు
హ్మ్ తిన్నా అండి ఇప్పుడే
మీ మీ మాటలు వినిపించడం లేదు కొంచెం గట్టిగా మాట్లాడండి
తిన్నా అండి ఇప్పుడే
అవునా ఏం కూరా
చికెన్ అండి
ఆ
చికెన్ అండి
చికెనా
ఉమ్
ఆహా ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగానే కూర్చున్న మీరేం చేస్తున్నారు
నేను కూడా ఖాళీగానే ఉన్న అలా ఆలోచిస్తూ
అ ఏంటండీ మరి విశేషాలు
చెప్పాలి మీరే పెద్ద మనుషులు
అబ్బో పెద్ద మనుషుల మేం కాదండి చిన్నోళ్ళమే
చిన్నోళ అంతే పెద్దోళ్ళే చిన్నోళ్ళు ఏం కాదు
ఆహా లేదండి చిన్నోల్లమే
అంతేనా
ఏం చేస్తారండీ మీరు
ఆ నేను చదువుతుంటాను
అవునా ఏం చదువుతున్నారండి
ఏదో ఒకటి చదువుతాను ఇగ
ఇప్పుడే చదువుకుంటాండుగా
ఏం చదువుతారు ఆ
డిగ్రీ అన్నయ్య
ఏంది
డిగ్రీ
డిగ్రీ ఆ
మీరు
నేను కూడా అలానే అనుకోండి
అదే అంటే కాదా అండి అది కాదా
గ్రాడ్యుయేషన్ హలో
వినిపిస్తుందా అండి
మీ వాయిసు వినిపిస్తలేదండి నాకు సరిగ్గా
సిగ్నల్ లేనట్టు ఉందండి
ఆ
సిగ్నల్ సరిగ్గా లేనట్టుందండి ఇక్కడ
అవునా నా మాట మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందం
మీరు ఏదో పనిలో ఉన్నట్టున్నారు కదా హలో హలో హలో
లో
ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి ఇంత ముందుకు వినబలే సరిగా
అవునా తిన్నారా మరి అన్నం
ఏం చేస్తారు
ఏం లేదండి టీ ఇలానే ఉన్నా మాట్లాడుతున్నా
అవునా
హలో
మరి ఎప్పుడు తింటారండి టైం అయితుంది కదా హాస్టల్ ఇంటి దగ్గర నుంచి వెళ్తారండి ఆ
ఇంటి దగ్గరనే ఉంటాను మీరు సినిమాలు చూస్తారా అండి
అవునండి ఎక్కువ చూడను
ఎక్కువ చూడరా ఏం చేస్త స్తార మరి బిగ్ బాస్ చేస్తారా
అవునండి బిగ్ బాస్ ఇష్టం
అవునా అందులో ఏ సీజన్ ఫేవరెట్ అండి మీకు
ఏ
ఆ
ఏంటి అంటే సెవెంత్ బాగుంటది
సెవెంత్ ఆ
ఆ
ఆ ఎవరు గెలిచారు ఆ సీజన్
ఏమో అండి అంత ఐడియా లేదు మీరు చూస్తారా ఈరోోజు అయిపోద్దా అ
హలో
నల్ కొంచ చెప్ప బా ఇంకా ఏం చేస్తున్నారండి ఆ
పనెన్స్ ఏమన్ ఇష్టమ అన్నారు మరి గెలిచింది ఎవరు కూడా తెలీదా
ఇంగ్లీష్ కాల ఇట్ల అంతా బాగున్నారా ఇంట్లో వాళ్ళు అంతా బాగున్నారా అండి ఏం చేస్తున్నారు అంతా
బానే ఉన్నారు మీ ఇంటి వాళ్ళు
బానే ఉన్నారంండి
ఆ అదే ఎక్కడ ఉంటారండి మీరు ఎట్టు సైడ్ మీది
మాది ఇటు వరంగల్ హ
అమ్న్న కొండనా
అవునండి
అచ్చా
మీదండి
మాది కరీంనగర్
హ్మ్మ్ అవునా మా ఫ్రెండ్ ఉంది అండి అక్కడా
అవునా ఎవరు మీ ఫ్రెండ్ ఎవరు
నా క్లాస్మేట్ ఉంటది. కరీంనగర్ వాళ్లది. కూడా
అవునా
హాస్టల్లో ఉంటా అండి కాకపోతే మా మామయ్య వాళ్ళ కూతురిది పెళ్లి ఉండే ఫ
అ మీరు ఎక్కడ హైదరాబాద్ మీరు హైదరాబాద్ లోనే ఉంటారా
ఆహా లేదండి ఇక్కడ హనుమకొండలో ఉంటా
అవును పెళ్లి అయిపోయిందా మరి
ఆహా లేదండి ఫస్ట్కి ఉంది పెళ్లి ఎంగేజ్మెంట్ అయిపోయింది.
ఆ ఒకట ఫస్ట్ కొంటే గిన్నె రోజులు ముందే ఎందుకు వచ్చినారు
ఎంగేజ్మెంట్ ఉంది కదండీ మళ్ళీ ప్రీ వెడ్డింగ్ షూట్ ఉందంట తనతో ఎళ్లాలి నేను
అవునా ఫ్రెండ్స్ అయితే ఉండాలి కదా ఇగ
హమ్ అన్ని ఇల
ఆ
ఫ్రెండ్స్ సిస్టర్స్ నాకు సిస్టర్స్ లేరూ తనే సిస్టర్ లాగా
ఓకే ఓకే అర్థమైందండి
ఇ తంట ఎక్కువ ఇగ
గట్టి అనుబంధం అని అర్థమైంది
అవును ఇంకా ఏంటండి పెళ్లిళ్లు ఉన్నాయా ఎవరి ఐనా మధ్యల
పెళ్లిల
ఆ గానీ నీది గాని
నాదా
ఆ
నాది ఇప్పుడే కాదండి పెళ్లి నీది ఎప్పుడుంది
నాది ఇంకా త్రీ ఫోర్ ఇయర్స్ టైమ్ పడతది అండి
అవునా నాకు దానికి డబలు పడతాయి టైము
మ్ అవునా
ఇంకా రం పెళ్లి చేస్కోని వెళ్ళిపో తరు
ఆ
ఇంకో టూ త్రీ ఇయర్స్ లో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారా ఇగ
టూ త్రి అంటే ఎక్కువనే పడతదండి ఒకొక ఉరు పడుతది కావచ్చు
అవునా
ఆ దేరు పెటతదండి అస్సలు టైం లేకుండే చాలా రోజులు అయి ఇ నాకు వర్కు ఫిఫ్టీన్ డేస్ అయితుంది
అవునా మీకు ఏదనా గుర్తుండిపోయే మూమెంట్ ఏదన్నా ఉందా లైఫ్ లో
ఉన్నాయండి చాలానే ఉన్నాయి
అందులో అన్నిటికంటే ముందు ఉన్నది ఏదోన్న ఒకటి షేర్ చేసుకోండి చెప్ చెప్పండి చూద్దాం
మా డడిపీలో ఉన్న ఫోటోలు ఎందు చూసారా
ఆ
అది బెస్ట్ మూమెంట్ మా బాబాయ చనిపోయారు ఇ మ తమ్ముడు వాళ్ళు అళ్ళ మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేది ఎక్కువ రాకపోయేది ఇక్కడికి మా విదస్కి
ఆహా అవునా
ఉండదు ఆ ఆవిడంటే చాలా ఇష్టం నాకు
అవునా ఇలానే ఉన్నాాల కోరుకుంటున్నాను
మాట్లాడాలి అని బాగుండే
ఆ
రీసెంట్ గా దొరికింది వాతో మాట్లాడే టైము ఫోటో దియడానికి చాలా రోజు మొత్తం వాడితోట స్పెండ్ చేసిన
అవునా
అది మెమోరబుల్ డేనా కసలు మర్చిపోని రోజు అది అందుకే ఆ డిపి పెట్టుకున్న
అచ్చ బాగుంది
కాకపోతే అన్నయ్య లాగా ఉంటాడు నాకు
ఆ
అంటే తల ఎత్తి చూడాలివన్నీ
ఆ ఆడవాళ్ళు కదా అలానే ఉంట కొంచం
మా ఇద్దరు తమ్ముళ్లు అంతే ఇంకొక తమ్ముడు కూడా అంతే మాడ కూడా ఫుల్ హైట్ ఉంటాడు
సొంత తాముళ్ళేరా
ఉన్నాడు ఒకడు ఇద్దరు సేమ్ ఉంటారు ఆ ఫోటో డిపిలో ఉన్నవాడున్న వీడిసేమ్ ఉంట
అవునా
ఇంట ఎంత ఇష్టమో వాడు కూడా అంతకు మంచి ఇష్టం
ఆ అండి
నా సొంత తమ్ముడు కంటే డిపీలో ఉన్న తమ్ముడు ఇష్టం నాకు
ందండి పెట్టి మీ డీపీ పెట్టారు కదా అక్కడనే తెలిసిపోతుంది
ఇకా సమయంంటదు వాడు అయితే చేతికి దొరుకడు అన్నయ్య
అవునా
అ
పెళ్ళి చేసుకుంటే పిల్లాడిని మరి
ఆ పిలుస్తారంండి ఇప్పుడే అవ్వదాండి మీరే
ఏ లేదు మాది ఏేమవా
అది ఇంకా ఫోర్ ఫైవ్ ఇయర్స్ పడుతుదండి
నాకు దానికి మించిన మించిన ఇయర్స్ పెడుతుంది ఆల్మోస్ట్ డబ్బులు పడతాయని చెప్పట్లేదా
ఎతుంటారండి మీంగ్ేజ
సరే అండి మరి